హలో
హలో
బావున్నావా
ఉమ్ బావున్నా నువ్వు బాన్నావా ఏంటి ఎంట్ ఈ కాలేజ్ ఈ కాలేజ్ బోర్ కొడుతుంది ఎక్కడైనా ట్రిప్ ప్లాన్ చేసి పోదాం పాండి
సేమ్ సేమ్ మైండ్ లో తిరుగుతాంది నాకు కూడా చాలా బోరింగ్ గా అనిపిస్తాంది కాలేజ్
ఎప్పుడు ఈ చదువే నా అట్ల కొంచం ఎంజాయ్ వేద్దాం
ఆ ఇక్కడైనా ప్లాన్ చేద్దాం ఏమన్నా తెలిసిన ప్లేసెస్ ఉన్నాయా
నేను తమిళనాడు అక్కడ బెట్టర్ అనుకుంటున్నా
ఉమ్ తమిళనాడులో ఎక్కువ ఇది ట టెంపుల్స్ ఉన్నాయి కదా
ఆ టెంపూల్స్ ఉన్నాయి ఇంకా బాగున్నాయి కదా ఊ-ఊటీ కొడైకెనాలు అక్కడంతా బాగుంటది కదా ప్లేస్
అరుణాచలం ఏ సైడ్ ఒస్తుంది.
త తమిళనాడు సైడే అవును అక్కడికి పోవాళ ఎన్ని రోజులు అనుకుంటున్నాను
మ్ ఒక్కసారి కూడా వెళ్ళలేదా
లేేదు పోవాల ఫ్రెండ్స్ తోనే పోదామ నీ కాని
తమిళనాడుకి వెళ్ళాలంటే బస్సెస్ ఏమో ఉన్నాయి. కానీ మనకు సరిగ్గా తెలీదు కదా తమిళనాడు ఎట్లా అని అ నేన్ఏమానుకుంటానంటే కొంచెం హైదరాబాద్ సైడ్ వెళ్తే ఇప్పుడు మార్నింగ్ కూర్చుంటే ఆ నైట్ కూర్చుంటే మార్నింగ్ కంతా దింపేస్తుంది. హైదరాబాద్ లో బస్సు
అక్కడ ఏ ఏమేం చూడొచ్చు
అక్కడ చార్మినార్ ఉంది. హుస్సైన్ సాగర్స్ ఉన్నాయి. ఆ అక్కడ ఫేమస్ మీర్చి బన్ మస్కా టీ ఇంకా అక్కడ ఒక స్వీట్ చేసరు బాగుంటుంది. మల్బరీ గ్రీప్స్ లాగా ఉండేవి చూడు మల్బరి పండ్లు అంటారు దాంతో స్వీట్ చేశారు చాన ఫేమస్ అక్కడ
వెళ్ళలేమ
హ్మ్
సరే కొన్ని కొన్ని కొన్ని ప్లేసెస్ ఫిక్స్ చేసి గ్రూప్ లో పోలింగ్స్ పెడదాము.
ఆ ఆ ఇప్పుడు ఏమేమి తమిళనాడు ఒకటి, హైదరాబాద్ ఒకటి, ఇంకా కేరళ కూడా బాగుంటుంది. కేరళ లో ఇది బోటింగ్ అంటా అక్కడ వెతర్ అంత మంచిగా ఉం మ్ కేరళ సైడ్ ఇంకా ఈ లోకల్ లో అయితే చూసే ప్లేసెస్ అయితే ఏమి లేవు. ఏమన్నా ఉన్నాయా లోకల్లో హాస్లు హిల్స్ ఒకటి ఉంది.
ఆ
వెళ్ళిన్నారా హౌస్లీ హిల్స్ కి
ఆ వెళ్లినాము
ఏమేమి చూసినారు అక్కడ
ముందు అంతల అంతగా ఏం లేేదు ఇప్పుడు
ఉ జూ ఉంటుంది. ఆ జూ లో డీర్స్ ఉంటాయి అంతే. క్రొకోడైల్స్ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ వెల్ న్నారా
నువ్ చూసేసిన్నావు కదా అప్పుడే మీకు దగ్గరేనా
ఆ దగ్గరే మాకి నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పోయింటా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉంది. మ్ అక్కడే ఒక టూ డేస్ స్టే చేసి ఇంటిమీ
మార్కెట్ చేస్తు ఉంటాను
ఉమ్ ఇక్కడ తనకల్లు సైడ్ ఏముండేది తనకల్లు తనకల్లు అని అంటాంటారు అక్కడ ఏముండేది
ఉంది గుడి ఉందనుకుంటా
ఇంకా వాటర్ ఫాల్స్ కూడా ఉందేమో కదా ఆ సైడ్
రీల్స్ లో వస్తా ఉంటే చూసాన్
ఆ ఈ పీర్ల పండుగ ఎక్కడో సెలబ్రేట్ చేస్తారూ, అక్కడేనా ఎక్కువగా సెలబ్రేట్ చేసేది.
మా ఊరు సైడ్ కూడా బాగా చేస్తారు గుగుడు అని అక్కడ ఎ-ఎక్కడెక్కడ నుంచో వస్తారు జనాలు చాలా బాగా చేస్
మీ ఊరు సైడ్ ఏం లేవు ప్లేసెస్ చూసేకి
ఇస్కాన్ ఉంది ఫాట్టు వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇంకా రెస్టారెంట్స్ బాగున్నాయి
ఉమ్ మీ కాల్ మీ కాలేజ్ సైడ్స్ ఏం లేవా చూసేకి
మ సైడ్ ఏం లేవు ఇంకా కొంచెం అట్లా పోతే ఒక టూ త్రీ అవర్స్ తిరుపతి ఉంది
మ్
అక్కడ కొన్ని టెంపుల్స్ అన్ని బాగా కవర్ చేయొచ్చు
తిరుపతి సైడ్ తిరుపతిలో ఏదో ఒక జూ ఉంది ఇంకా ఏమేమున్నాయి టెంపుల్స్ ఉన్నాయి అంతేనా
జూ పార్క్ అక్కడ అంటే మనము వెహికల్స్ ఉంటాయి బస్సెస్ ఆ బస్ లో అ మనం అమౌంట్ పే చేస్తే వాళ్ళు బస్సు లో తిప్తారనమాట ఆ బస్సు చుట్టూ లైయెన్స్ అవన్నీ తిరుగుతాయి
ఆ సఫారీకి వెళ్ళినట్టు మ్ మేం అదోకసారి బెంగళూరు లో వెళ్ళింటిమి బెంగళూరు లో కూడా ఉంది అద్ ఆ నంది హిల్స్ కూడా బాగుంది అసలు మార్నింగ్ టూకేమో టూ కెమా పార్క్ చేసి కారు వెళ్ళినాం చెలికి అస్సలు తట్టుకోలేము జూన్ లోనే వెళ్ళింది ఏం చలి అంటే అక్కడ చాలా చలి
మరి
మార్నింగ్ మార్నింగ్
మార్నింగ్ టూ కే ఎల్లినర
ఆ మార్నింగ్ టూకె వెళ్ళింటే వాళ్ళు డోర్ ఫైవ్ కేమో ఓపెన్ చేసినారు అడ గేట్స్ ఫైవ్క్ ఓపెన్ చేసింటే మల్ల చలి ఫుల్ చలి ఉనింది జూన్ లోనే అప్పుడు సెమ్ కంప్లీట్ అయింటె వెళ్ళింటి మా కజిన్స్ తో బాగుంటుంది అంటే అక్కడ చూసేది ఏం ఉండదు ప్లేస్ జస్ట్ కొండలాగా ఉంటుంది ఆడా
కొండ మంచు అంతా
అంతే కొండా మంచు అవిరెండే
అక్కడ అక్కడే చిక్బల్లాపూర్ బాగుంటుందంట కదా
ఆ చిక్బాలాపూర్ కూడా ఒకసార్ నేను పాస్ పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వెళ్ళింటి కానీ అంతగా ఏం చూడలేదు చిక్బాలాపూర్ లో ఈషా ఫ్ ఇష్ ఈషా ఫౌండేషన్ అక్కడే అంట ఉండేది ఉమ్ ఇంకా నువ్వు ఎక్కడెక్కడ వెళ్నావు రీసెంట్ గా ఎక్కడ వెళ్ళనట్టున్నావు గుడికి
తిరుమలకి వెళ్ళాను ఫ్రెండ్స్ తో వెళ్ళండి తిరుమలకి స్టెప్స్ ఎక్కుతా బాగునింది అప్పుడు బాగా ఎంజాయ్ చేశాను
మ్
ఇంకా అక్కడే జూ పార్క్కి వెళ్ళినం
అ గేట్ ఎగ్జామ్ అప్పుడు ఈ తిరికి వెళ్ళన్నారు కదా మీరు టెంపుల్స్ కి పోలేదా మళ్ళ
అప్పుడు ఆ ఇస్కాన్ ఒకటే వెళ్ళాం. ఇస్కాన్ కి ఇంకా శివరాత్రి అనేసి అప్పుడు శివ్ శివుడు గుడికి ఇంక అంతే ఎక్కువేం పోలే టైం లేకున్లే ఇంకా చూడు మరే ఏదో ఒకటి ప్లాన్స్ అవి
అడుగు అక్కడ ఉండే వాళ్ళు కూడా అడుగు నేను అడుగుతా.
ఆ గ్రూప్ లో పోలింగ్ పెడదామా
ఆ ఏది హైయట్ ఓస్ మళ్ళ ఇది నీకి నైన్ పాయింట్స్ పైన కదా నైన్ పాయింట్ త్రీ ఉంది కదా నీకి సిజిపిఏ అది ఇలేదా ఎన్నో హైదరాబాద్ అయ్యేటి హైదరాబాద్ వచ్చింది కదా
ఆదా అప్లై చేసుకోమన్నారు. అందులో హండ్రెడ్ మెంబర్స్ నే తీసుకుంది.
అవునా అంటే హయ్యెస్ట్ ని హైయెస్ట్ హైయెస్ట్ ఎంత హేచ్చిట్టాయో అని తీసుకుంటారా లేంటే దాంట్లో కూడా అప్లై చేసిన దాంట్లో కూడా ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సెలెక్ట్ చేసార మళ్ళ
మొత్తం అప్లై చేసిన దాంట్లో హండ్రెడ్ తీసుకుంటాం. అన్నారు అది ఇంకా పర్సంటేజ్ వైస్ ఉంటది ఇంకా ఐఐటీ కాలేజేస్ కదా అక్కడంతా రీసెర్చ్ బేస్డ్ అంట అంతా
దేని గురించి రీసెర్చ్ పైనన్న అసల్ మనం ఏం చేస్తాం. ఆడ రీసెర్చ్ నాకగర్థం కాదు
ఐఐటీ కాలేజ్ లో ఇంకా రీసెర్చ్ పైనే అని అన్నారు. మా ఫ్రెండ్స్
కానీ మనం దాంట్లో రీసెర్చ్ పైన అసలు నాలెడ్జే లేదు కదా ఎట్లా
ఒకవేల మనమ ఒక
ప్రొఫె అంటే ఇట్లా ప్రొఫెసర్స్ ల అలా పోవాలి అంటే అక్కడ బెస్ట్ ఏ అంటున్నారు
సర్టిఫికెట్ ఇస్తారేమో కదా
అ ఇస్తారు జస్ట్ పంపించ్చేసి
కానీ మామళ్లు ఏం ప్లాన్ చేసారన్ టాటా ఎలక్ట్రానిక్స్ కి వెళ్దాం అంటాన్నారు కానీ అక్కడ వర్ ఎక్కువ కానీ వాళ్ళు సర్టిఫికేట్ ప్రొవైడ్ చెయరు అని చెప్పినారు.
అ నేను కూడా డిప్లొమాలో అక్కడే చేసింటి
ఆమ్ చానా అసల్ నైట్ షిఫ్ట్స్ అసల్ తట్కోలేం
మనం చేసినట్టు సర్టిఫికేట్ ప్రూఫ్ ఉండాలి కదా ఇంకెవరు నమ్ముతారు చేసినట్టుగ.
ఆహ్ మనం ఎట్లో చేసి బయటకి వచ్చేసినాం అక్కడ. ఇప్పుడు మళ్ళా పోవాలంటే కష్టం.
సరే అయితే ఇంకేమి అడిగి చెప్పు ఏదో
అదే గ్రూప్ లో పోలింగ్ పెడదామూ
ఆ
ఏది హైయెస్ట్ ఇంకా ఎప్పుడు అందరికీ విల్లింగ్ ఉంటే ఈ వీక్ లోనే పోవాలి. మరి ఇంకా ఎగ్జామ్స్ అట్లా అని తప్పించుకుంటారు.
ఇంగ ఎట్లో వస్తాయి కదా ఈ వీకెండ్ హాలిడే నెక్స్ట్ వీక్ కూడా ఫోర్ డేస్ ఉంది. ఇప్పుడు చూడు.
ఉమ్.
ఉమ్.
ఈ వీకెండ్లోన అట్లా పోదాము.
ఉమ్ సరే అయితే.
ఉమ్ పోలింగ్ పెట్టేస్త. ట్రిప్ లో కలుద్దాం.
ఉమ్ సరే.